ఆ నమస్తే అండి
నమస్కారమండి ఎలా ఉన్నారు
మా బానే ఉన్నా మీరేలా ఉన్నారు
నేను బానే ఉన్నానండి
ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్నాం నైట్ టైం కదా ఇప్పుడే అన్నం తినేసి స్నానం చేసి వచ్చాను మీరు
మేము అంతే స్నానం చెయ్యాల
ఉ ఏం చేశారు ఉదయం నుంచి ఇవాళ బధ్యానం భోజనం ఏం చేశారు
ఉ మటన్ మటన్ బిర్యానీ చేసుకున్నాం
ఉహు మటన్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తారా కొంచెం నాకు కూడా రేపు చెప్పిచ్చుకుంటాను మా అమ్మ చేత ఆదివారం
ఏముంది చికెన్ బిర్యానీ ఎలా చేస్తారో మటన్ బిర్యానీ కూడా అలాగే చేస్తారు
మటన్ బిర్యానీ అంటే మరి ముక్కలు ఎక్కువ తీసుకురావాలి కద ఈ ఎముకలు లేకుండా లేకపోతే ఎలా అయినా పర్ పర్లేదంటారు
కొంచెం ముక్కలు ఎక్కువగా తెచ్చుకోవాలి ఎంపులు లేకుండగా ఎంపులున్నా పర్వాలా బాగానే ఉంటది
అంటే మటన్ అంటే దూరితనం ఎక్కువగా ఉండిది దా కరెక్ట్గా
ఉ అది బయటకి తీసేయ వా మనం చేసవ
అవును ఒకరి దాని గురించి పూర్తిగా వివరిస్తే నేను చేయిచ్చు కుంటాను ఆదివారం పూట
ఏముంది మామూలుగానే బిర్యానీ లాగానే చేసుకోవాల మటన్ కూరలాగా చేసి దాంట్లో వేసుకోవటమే
అంటే బియ్యం కడగటము
తర్వాత బియ్యం వండిన తర్వాత ఇదియ్యాల లేకపోతే ముందు కూర వండిన తర్వాత
కూర కూర చేసేసి మటన్ కూర చేసేసి వేయాలి
మటన్ కోడి తీసేసి సపరేట్ చేస్తారా. లేకపోతే దాంట్లోనే ఇస్ చేస్తారా.
మటన్ బాగా మూడు విజల్స్ వచ్చాక వేసుకోవాలా బియ్యం వేరవేగా సపరేటగా ఆ
అంటే ఇప్పుడు ఓర్ మక్కల మొతం ఉడికేసినై పర్లేదు అన్న తర్వాత
అ అంతే
మొత్తం ఉడికిన తర్వాత దాంట్లో నీళ్ళు పసుపు
అవ్ అండి
లేదు అంటే ముక్కలు మొత్తం సపరేట్ చేసేసి దాంట్లో ఎసరిపోసిన తర్వాత అంత పైన మొక్కలు ఒసుకుంటారా బియ్యం ఉడికిన తర్వాత
అది దమ్ అయిద్ది త ఏందంటే మామూలుగా కూర వండుకొని ఎసురు కూర పెట్టి కూర ఉడికిన తర్వాత ముక్క ఎసురు ఎసురేసుకొని తర్వాత బియ్యం వేసుకుంటారు అది మామూలు బిర్యానీ అవుతది. బటన్ బిర్యానీ
మామూలు మటన్ బిర్యానీ అంటారు. ఒకసారి ఇట్లా చేస్తే ధమ్ బిర్యానీ మటన్ ధమ్ బిర్యా
ఆ దమ్ మటన్ దమ్ అంటారు దాన్ని
నేను మొన్న ఒక వీడియో చూశాను. దాంట్లో ఎలా చేస్తున్నరు అంటే కొంచెం చెప్తాను. ను దాని తర్వాత చెప్పండి.
అ
ఆ ముందుగా పోయి వెలిగించేసి దాంట్లో కూర వండేస్తారు. తర్వాత పక్కన ఇంకో పొయ్య వెలిగించి దాన్ ఇంట్లో నీళ్ళు ఉడకబడతారు. నీళ్ళు ఉడకబెట్టిన తర్వాత దాంట్లో బియ్యం పోసేసి మొక్క అదే బియ్యం మొత్తం నైన్టి పర్సెంట్ ఉడికిన తర్వాత, బియ్యం సపరేట్ చేస్తారు. నీళ్లు తీసేసి దాని తర్వాత దీంట్లో ఇంకొక దాంట్లో కూర వండేస్తారు. కూర ఒక లేయర్ పోసి దానిపైన మళ్ళీ బియ్యం పోసేసి దాని కొంచెం పోేసి మళ్ళీ ఇంకో లేయర్ అన్నమేసి మళ్ళీ కొర వేసంచం మళ్ళీ ఇంకో లేయర్ రైస్ చేస్తారు దాన్ని ఇడ దాన్ని ఏ పేరుతో పిలుస్తారు.
అమ్ము బిర్యానీ అంటారు దాని
ఆహా అలా చేసినా గానీ మటన్ ధన్ బిర్యానీ అంటుందా.
మామూలుగా మేము మామూలు బిర్యానీ అంటే మాముూలు దంటే తా ఇప్పుడు తాలింపు పెట్టుకొని మామూలు మటన్ కూర విజిలు వచ్చాక కూర ఉడికిన తర్వాత ఎసురు పోస్తారు దాంట్లో ముక్కలు తీసి పక్కన పెట్టి ఎసురుబోసి బియ్యం వేసి ముక్కలు కూడా కలిపి వేస్తాం దాంట్లో ఎసుట్లో
ఇ రామోళ ట్రై బిర్యానీ బాగుంటది అంటారు
ఇద బా మటన్ బిర్యానీ అంటేైు
హుమ్ ఉంటే చెప్తే ఏది బాగుంటదో సండే చెప
ఏదైనా బాగనే ఉంటది ఇప్పుడు మీరు మీరు చెప్పింది కూడా బాగుంటది ఇంకా అది కానీ టైం పట్టిది ఓపిక కావాలి చేసుకోటానికి
హ్
అ
అంటే ఒకసారి కూడా ట్రై చేయలేదు అలా వీడియో చూసేనే గానీ ఈసారి ట్రై చేస్త బాగుండది అనుకుంటున్నాను
ఆ ట్రై చెయ్యండి బానే ఉంటయి
అ మీ ఇంట్లో అందరు బాగున్నారా
ఆ బాగానే ఉండాం మీరు బాగున్నారా
ఆ పిల్లోడు పనుకున్నట్టున్నాడు ఆ పిల్లోడు ఒక అబ్బాయి పనుకున్నాడండి ఇంకో అబ్బాయి ఏమో పాలు తాగుతున్నాడు అమ్మ దగ్గర పాలు తాగి పడుకుంటున్నాడు
ఆ
మీ ఇంట్లో ఎవరు ఉంటారు మీ అబ్బాయి పనుకున్నాడా
పనుకున్నాడు
ఉ ఉదయం నుంచి గొడవ చేసినట్టున్నాడు బాగా
బాగా అల్లరి చేస్తాడు మా అబ్బాయి
ఆ ఏం చేస్తారు ఉదయం లేచినప్పటి నుంచి పిల్లల్ని పెంచుకునేలా కొంచెం చెప్తారా దాని గురించి
ఏంటేంటి
పిల్లల్ని చిన్నపిల్లల్ని పెంచడం ఎలాగో కొంచెం చెప్తారా
ఏముంది పిల్లల్ని శుభ్రంగా పెట్టాల పిల్లలకి టయానికి ఫుడ్డు ఏ వాత
ఆ రెండు డిసిస్ సరిపోయిద్దా
మరి అంతేగా
పిల్లల బ్రెయిన్ ని షార్ప్ చేయాలి కదా వాళ్ళకి ఏ వస్తువు అంటే దేని మీద
ఆహారం ఆహారం పెట్టాలి టయానికి ఏదన్నే అందించి తినిపిచాల ఏదో ఒకటి మంచి ఆహారం
ఆహారం సమస్య కాదండి పిల్లలు మానసికంగా దృఢంగా ఉండాలి కదా ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి వాళ్ళు మానసికంగా తలెత్తకుండా దేంట్లో అయినా గాని ఏదైనా గాని నిలబడేటట్టు వాళ్ళు ఉండాలి గదా అలా సిద్ధం చేయాలి గదా చిన్నప్పుట్నించి వాళ్ళకి ప్రతిసారి భయాన్ని ఆలవాటు చేయగుడదు గదా
ఆ ఇనపడుతుంది చెప్పండి
అదే పిల్లల్ని చిన్నప్పుట్నుంచి మానసికంగా దృఢంగా చెయ్యాలి దాని గురించి అవగాహన చెప్తారా ఏమన్నా సరే పిల్లల్నియా కాడ్డిచ్చమంటారు దాని గురించి ఏన్న చెప్తార అంటే పిల్లల్ని కిర్ కెట్టు గానీ పిల్లల్ని ఆటాడించడంలో ఎలాంటి ఆట్లు ఆడిపించమంటారు నాలుగు ఇచ్చరాల మా బాబుకి
ఏం ఆటాడతారు పిల్లలు ఆ టైంలో కిర్కెట్ ఆడతారు చిన్న పిల్లలు బాల్ ఆట ఆడుకుంటారు పరిగెత్తుతూ టారు పిల్లలు వాళ్ళని చూసుకోవాలా జాగర్తగా పడకుండగా
మావాడికి కిర్కెట్ నేర్పిస్తే బావుండుది అని అనుకుంటున్నానండి
ఆడిచ్చండి
మీ బాబు ఏం ఆట్లాడతాడు
మా బాబు అన్నీ అడతాడు పరిగెత్తుతూ ఉంటాడు ఎక్కువ రోడ్డు మీద
మ్మ్ మరి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఏం చేస్తున్నారు మీ ఊర్లో ఎలా ఉం
అ బాగానే ఉంటది పదకొండు ఇంటికల్లా స్నానం చేప్పిచి పొనుకో పెట్టేస్తాం మా బాబుని
అలా కాదండి ఎండలెలా ఉన్నాయి నీ ఊ
ఎల్ ఎండలు బాగా ఉండయి
ఆ బాగా అంటే ఉదయం నుంచే ఉన్నయా లేకపోతే ఎలా
ఈ రోజు మధ్యాహ్నం నుంచి బాగుంది ఎండ
ఆ
ఎక్కువగా ఉంది ఎచ్చగా ఆవిరొస్తుంది ఈరోజు
మా మీది ఎలా మరి అంత వెచ్చగా ఉంటే ఎలా నిద్రబోతున్నారు సాయంత్రం పూట
ఏం చేస్తాం చిన్న కూలర్ ఒగటుంది అదేసుకొని పొనుకుంటాం
ఊహ మా ఊర్లో కూడా చాలా బాగా ఉన్నాయి ఎండలు ఉదయం ఎనిమిదింటి నుంచి మొదలేసుకుని మధ్యాహ్నం పదకొండు పన్నెండు అయ్యే తరికి వెచ్చ టాయిర్లు ఆ మరి ఎండ గూడా అది బీభత్సం గా పడుతుంది దాంతో పాటు గాలి ఉంటే బాగుండేంది గాలి కూడా రావట్లే మధ్యనే ఏంటో విపరీతంగా ఉన్నాయి ఎండలు మరి
అ
ఇంకేంటండి ఏం వండారూ ఇవాళ
ఈ రోజు మటన్ బిర్యానీ వండామండి
మటన్ బిర్యానీ యా అ
మీదేంటండి
మాది మటన్ కూర చేసారండి ఇవాళ వైట్ రైస్ అను మటన్ కూర
ఉం ఉదయం లేగవంగాల్నే వాకింగ్ కేళ్ళిసేసి ఫ్రెష్ అప్ అయిపోయి వర్క్ంగ్కి వెళ్ళిపోయాను వర్క్ అయిపోయిన తర్వాత ఇందాకే వచ్చాను ఎనిమిది ఇంటికి వచ్చి మధ్యాహ్నం పూట కూడ ఇంటికే వస్త వచ్చేసి లంచ్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతాను వన్ అవర్ లో ఈవ్నింగ్ టైమ్ ఎయిట్కి రాంగాల్నే అమ్మ అన్నం పెట్టింది తినేసేసి
భోజనం తీసుకెళ్లి వెళ్ళొచ్చు కదండి మీరు ఎండలో రాకుండా
మా అమ్మ కష్టపడిది కదండి ఉదయాన్నే వండాలంటే ఎందుకని
ఇంకా చెప్పండి
ఇంకా ఏముందండి చెప్పటానికి
సరే అండి అయితే నమస్తే అండి నమస్కారం చాలా బాగా మాట్లానండి నేను మళ్ళీ తర్వాత కాల్ చేస్తాను ధన్యవాదాలు
ఆ సరే
గ భగవాన్